ఏ ముందే కాళి ఫంషన్ కొచ్చిన
తిన్నవ
తిన్ననే ఇలా అనవా కూర చికెన్ ఉ
ఉ సమంతన
అంతే అంట
ఉ ఇప్పుడు బోతావ్ ఇంటిక్ మరి ఏముందే ఇంగే ఇప్పుడు ఇంత ముందే ఊహు ఇంత ముందే పై కొచ్ ఏంటివి టమాటంలో సాంబార్
స మెక్కినా మంచిగా
మీ హాస్టల్ ఎట్లుంటాది ఎట్లా చెత్తురు
నువ్వు ఎప్పుడు పొతాన్నవ్ మీ ఇంటికి
రేపు బొతాను
మిరే ఇంగా
నువ్వు వత్తావ మ్మ్
రావట్లే మే
ఏమి
రానని అనుకుంటాన
ఎవడు
మీ అన్న ఎంగేజ్మెంట్ పోలేదు ఎందే
ఏద్ జోక్ ఏసిన పిల్లొల్ల మాదిరి చెప్తన్నావ్ చెప్పాలే మా అన్న
చెప్పాలేద
అదే మెస్సేజ్ చేసిన నాయిం త మెస్సేజ్ చేయాల
గీ ఏజ్ లో ఏందే అసలు వాళ్ళకు
ఏమ్ వాసన
ఎంతుంటాయి అసలు ఏజ
ఆమె మనది క్లాస్
మన క్లాస
మ్యానేజ్ ఉంటదా ఒక గంట
అవును
అన్న మన సినియర్
ఎంత చిన్న ఏజ్ లో అయింది నాది అసలు తర్వాత తర్వాత ఎ కింటావ
ఉ వద్దంటే ఇంటలేడు
ఫ్యూచర్ కి నేను చానా దించకుంటే ఎడుసుకుంటాల్ల
అవును నేను ఉంటాం కావచ్చు మేల మేల
ఉహు
నెక్స్ట్ మంతే ఎ
అదే చిట్టిది కూడా అప్పుడే ఆట
అవునా
హు
చెప్తానే లేదు కదా ఆమె కూడా
మళ్ళా దానింతోనే అనే నాతో న ఎట్లా చెప్పిలేదు అది ఎట్లా చెప్పిందో దానే వాళ్ళోళ్లు వచ్చి మాట్లాడళ్ళట
అదే గప్పుడే అన్నా నాతో మాట్లాడిలు మాట్లాడి యిలు కట్నం కూడా మాత్రమే అంత మా చెప్పింది కానీ ఉహు
ఇంక ఇప్పుడు మనుషులు మారేది చూసి ఏమో అయితది కావచ్చు ఇంటికి పోయినంక ఇంటికి పోయినా క అంటున్న
అదే అదే
పోరికే సాధువు మీద ఇంట్రెస్ట్ చేనట్టుంది
ఏ ఎక్కడ సదువు లేదు లేదా అయితే
స
అ
ఒక్కసారి ముచ్చట వచ్చిందంటే చదువు మీద ఇంట్రెస్ మొత్తం పోతది ఇంకా
ఆ పోతది ఉన్నది కాస్త ఊడిపోతుంది
హ
హ
ఏం చేస్తాం మీ ఫ్రెండ్స్
ఏంది పడుకున్నారు ఇజు సండే గ
మరి కింది కిందికి పాయినవ్ సండే అయితే
సండే అయితే మేడమ్ వచ్చింది ఇయ్యాల అదే తిని తిని వచ్చిందా అ మేడం వచ్చింది ఈయాల మేడం వచ్చి క్లాస్ తీసుకు కుంది వన్ దాకా క్లాసఆ తీసుకుంది
హు
తరువాత ఇలా చిన్న వదిలు పెడితే తిన్నాం వచ్చినగా
మ్మ్ తిన
సిలబస్ అయితనే ఉంది పొద్దున చపాతీ
కర్రీ
పప్పు
మ్
ఎక్కువ పొయిల్రు ఇంటికి మా మా మా రూమ్ లో ఐదుగురు టొండం గంతే సగం మంది ఎక్కువనే పోయిళ్ళు తిన్లే
మీరెందుకు పోలే మరి
అరే బోతమెలిగా
రేబ్బోతరా
ఐదుగురం ఉన్నం
మ్
ఐదుగురం ఉన్నాం గంతే ముగ్గులు నలగురు వేయ చాన వెలిగాల నిన్న ఆ ఇదరం కలిసే పోతం
పేరెంట్స్ ని పర్మిషన్ అడుగుతారా వాళ్ళు
ఆ అదివాలది కదు దిగాలే ఇక్కడ ఇక్కడ బసూ
ఇంకా
ఎట్లా అయింది మరి ఫంక్షన్ మంచిగైందా
జరుగుతాంది ఇంకా
ఏం ఫంక్షన్ ఏం ఫంక్షన్ ఏం ఫంక్షన్
సారీ ఫంక్షనా
ఓ అదే తిన్నావా మరి మధ్యానం
తిన్న తిన్నాక అక్కడ ఉండ బుద్దిగాకా ఇటొ చిన మమ్మీ వాళ్ళు రాల
అన్న వాల సైడా
హ్మ్
అన్న వాళ్ళ సైడూ గానే ఆ ఊర్లో మాకు చుట్టాలు మాకు చుట్టాల ఉండే వాళ్ళ ఇంటికి వచ్చిన
ఉహు
ఊ ఊకే మొత్తం అయిపోయేవరక అన్నీ ఉండాలంటే ఏమి ఉండబద్దు అయితే
ఆ ఆడ చేసేది గిత్తత్త అయినా ఒకరికి
ఊ
ఆమె బర్త్డే అట్టుంది గా మ్ కొనుకున్నా నిన్న కావచ్చు
ఎవారిది
ఇంటికి ఒత్తాన రాని ఇత్తారు
ఎవరి ఫ్రెండ్ అది
నీ ఫ్రెండు
ఆ నిన్న ఉ మీగా
ఫోన్ జే
పెట్టలేదే ఏంది పెట్టతాంది ఎప్పుడైనా
పెడితే ఐడి లేదు అన్ఫాలో ఫాలో అయి ఫాలో లేదుని అట్టుగా
నెంబర్ గూడ లేదా
నెంబర్ కూడా లే లేదు నెంబర్
ఇప్పుడ ఎట్లా జూసినవు మరె
ఇటి దాంట్లో అప్ ఆంటీ ఇంకొక ఆంటీ వాళ్ళ వార్త జప్న
ఆ హా
గోరం పెట్టిన్ది స్నాప్ ఈ స్మైలూ జాయి ఇవ న్ పెట్టింది
పోలే ఇంకాట్నే ఉందా
పోయింది గాని గుర్తుపెట్టుకున్న నేనే
పెట్టుకుంటవ్ గిసోంటివి అన్నీ
ఊ గాసొంటివి..... .. కొంచం మంచిగా పెట్టింది
పింగర్ రింగ్ చెతాన్న
మేమిలే పనుకున్న
పడుకుందా
ఆ
రేపటి నుండి ఇంక మంచి రెస్ట్ తీసుకుదువు టివి
ఎం వేస్ట్ ఇంటికి పోతే కూడా గాదె తినుడు తిరుగుడు ఉట ఇంకా
ఇంకా చెప్పాలి
చెప్పు మంచిగా ఉన్నార మీ అమ్మ వాళ్ళు
మంచిగా ఉన్నార అందరుూ ఫోన్ చేసి కిల్లా ఆంటీ అంకుల్ అంద బాగానే ఉన్నారా అందరు బాగానే ఉన్నారే
ఆ ఇనబడతాంది
చెవులు పోయినా ఏమో అని కట్టి చెప్తాను
నా చేలు ఎండలేదు
అ
హ్మ్ కిక్ రావాలె పండగ చేసుకోవాలి మళ్ళా రాల
పద్దు నిన్న పోయంటే
పొద్దున్న మధ్యాహ్నం గూడా ఆజర్ అయితేనకా పె
ఎందుకు కట్ల
ఎన్నికత్ ఉంటే మళ్ళా దానికి ఎక్కువ పై
హ్మ్
చెప్పాలి అండి తప్పు
హ్మ్ ఆ ఇంకా
చెప్పాల నువ్వే మంచిగా పోతాన్నాక ఫంక్షన్లు మంచిగా
ఇంగ ఈమిటి ఇంకా ప్రేమమా మీద పడతాడు పెళ్ళ అయిందంట ఎటున్నా పోవాలి
ఆ పోవుడాగా చే
హ ఇంకా
ఉ ఇంకా తినలే పోవాలి అవునా మాన్